హలో ఏం చేస్తున్నావ్ ఆ ఇట్నే రోడ్డు పోయిన అమ్మా ఇక్కడ ఇంటిది బర్రె లు ఉన్నాయి మా ఇల్లు ఒక దగ్గర ఉంటది అవి వేరే షడ్ లో ఉంటాయి పోతే ఇగ జూడు అదొకటి పిచ్చి కుక్కంట ఎవ్వరు లేరు ఇంకా పడ్డా కింద పడ్డ దెబ్బ తాకింది అ దానివల్ల అది ఉరికిచ్చి పిచ్చి అందుకనే నాకు అప్పనుంచి ఫుల్ భయం
చీకటిలో అప్పుడు బయటికి రావద్దు మా కాలేజీ లోపలికి ఇ కుక్కలు వచ్చి ఉంటదనుకుంటా ఫెన్సీలు క్యాంటీన్ లో అయి అన్ని కోరికేసి మాఅక్కను కరిసింది ఇంకా అప్పటి నుంచి ఇంకా మించుకోక కిలోమీటర్ దూరంగా ఉండి బయిపడిద్ది
అమ్మో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితేనే ఎవ్వరైనా అట్లనేే ఉంట
ఉమ్ హ్ సెల్లా కాలేజ్ లోపలికి ఒచ్చింది చెల్లూ ఇలాంటివి అన్ని బా చేసేవి అన్ని చేసి
ఉమ్
ఒక్కల్ కల్లాట నొప్పయితందన్ ని వాట్కొచ్చి ఇంజెక్షన్ చేపిచుకొండి ఇంకా ఏమన్
ఆ మళ్ళీ దానికి అంటే పత్యం ఉండాలి గదా
ఉ ఉమ్ నా పెంచుకోవాలంటే బయమే మా ఇంటి పక్కన
నాక్ అసల్ ఆ పెంచ్ ఆహా ఆ పెంచ్ కునే కుక్కలు అంటే కూడా బయమే ఒక అక్క ఇక్కడ ఉంది గాని అమ్మోయి ఇ ఫస్ట్ టైం నేను అ దిన్ని దాని దగ్గెరికి ఒయిన గాని అంతకు ముందు వేరే వాళ్ళదైతే అసల్ పోను కూడ ఒక్ పోయేదాన్ని నాకు మస్తు బయం
యా ఉ నా వండికొ కణం ఆ నాక్ అయి కూడా నచ్చవు
నాకు అ ఉంటయి ఆ కలరి గిట్లా వైటను అవి మంచిగ ఉంటయి అయి మా ఇంటి దగ్గరకి ఒస్తే దానికి రోజు పాలు పోసే దాన్ని
ఉమ్ అయిగో సంకుతయి అమ్మ
అవునా
ఉ ఉమ్ మా ఇంటి పక్ ఉన్నప్పుడు వాళ్లేప్పుడు మొక్కల్ చూసుకుంటనే ఉంటారనుకుంట అ ఏయో పిచ్చుకల్ ఇన్పించుకుంటా ఎల్లిపోటాళ్ళు పారిపోటా గదా ఎస్తే ఒసారి ఒ కుక్కని పెంచుకుంటంటే అది పిచ్చికని తిని పిచ్చి పట్టింది దానికి వాళ్ళ ఇంట్లో ఆ పిల్లని ఎళ్ళిపోయి
అహా అయ్యాఅయ్యో ఎంచుకుంటున్నారా ఇప్పుడు
మళ్ళీ వెంచుకున్
అసల్ బయం ఉండదు వాళ్ళకి కుక్కల పిచ్చి ఉన్నోళ్ళకి ఆ దీనికి మళ్ళ ఫుల్ కేర్ తీసుకోవాలి. మనుషులు తీసుకున్నట్టు కదా
అల్ కోడ్లు కూడ పెంచుకుంటాన్
అ
కోడ్లు
కోళ్ళా
అంబ
ఒ కోళ్ళూ ఫుల్ ఫుల్ ఇన్కమ్ ఉంటదంట ఎవరూ ఇప్పుడు ఫారంమ్స్ ఉంటాయి చూడు వాళ్ళకి
అవును పోతా పెడతా ఉంటాయిగా గుడ్లు
ఉమ్
గుడ్లు పెడతా ఉంటయి గదా
ఆ అదే బిజినెస్ అది మంచి బిజినెస్ అంట కనీ లాస్ ఒత్తే అన్ ని చనిపోతయి ఏమన్నా డిసీస్ అట్ల ఒత్తే రోగం ఒస్తే పోతాయట అన్ని ఒకటే సారి ఒక దానికి ఒచ్చిందంటే అన్నిటికి ఒచ్చిందంట
అవునా
మ్మ్
అయితే ఛాన్సెస్ తో చూసుకోవాలి
మ్మ్ వీటికి ఇంజెక్షన్లు ఎపియాలంటా మా అమ్మమ్మ వాళ్ళ చేను పొలం దగ్గర ఒక ఫారం ఉంటది ఒకసారి పోయిన నేను అక్కడ వాళ్ళు అంటుంటే విన్న
ఎవరు చెప్పారు
హ్మ్
ఈ ఆంటి రూంలో డిస్ట్బిన్ పెట్టొచ్చు కదా
ఆ డస్ట్బిన్ ఎక్కనో ఫ్లోర్కి ఒకటి ఎవరైనా రూమ్కి ఒక డస్ట్బిన్ పెడతారు ఫ్లోర్ ఒక డస్ట్బిన్ పెడతారా నిన్న అయితే మర్చి అయిపోయిన చెప్పడం మేం పైకి ఒయినప్పుడు అంకుల్ ఏమని అడుతున్నాడు వీ ఇలనే పక్క రూమ్ వాళ్ళని సిల్క్ జుట్టు అమ్మాయి ఉంది కదా వచ్చేసినవ కిందికి అయ్యి ఏంది మీరే నా క్లీన్ చేసి అట్లా పడే సారు డస్ట్బిన్లో మీయేనా
అయితే మేము ఎందుకు పాడేస్తాము మేము పడే పడేనే పడేలేదు అని చెప్పింది
మ్ హు
చెప్తే అంకుల్ అంటుండు ఆ అంకుల్ అంటుండు ఎవరు పడేశారు మరి అవి అని అంటుండు మాకేం తెలుసు అంకుల్ పడె ఫోర్ ఫ్లోర్ ఎవల్ అన్న పడేశారేమో అని చెప్పి అమ్మాయి అన్నది
అ!
ఆ...
మేము ఎందుకు పడేస్తాము అన్నావు కవర్లు పెడతా నంటే చెప్పేసా నేను
మ్
ఎంటోలా అడిగి ఏదో మనమేదో
ప ఏదో ఒక అక్షలాగ మళ్ళీ ఇటు తోడు ఈ బకమ్మాయి ఉంది జేస్నవ మునక్కయ తెలుసు కదా
అ
ఈ మునక్కాయ కూడా అన్ని ఎందేదో ఇన్ఫర్మేషన్ లాంటి ఆ ఆమెతో ఏదో బాగా రోజు కూడా నిన్ననే పైనే తిన్న మరో అది ఇంకోక అమ్మయి ఉంది జూడుల లడ్డు చబ్బీ అమ్మాయి చిన్నగా ఉంటది అమ్మాయి ఉండమంటే ఉన్నా ఓ ముచ్చట చెప్పిందే చెప్పినట్టు ఆంటీకి అన్ని ఇన్ఫర్మేషన్ అ నేను క్యాబ్ లో వెళ్ళేటప్పుడు కూడా అది ఇది అని అడిగితే ఏమో నాక్ తెల్వదు అని జేప్పిన
మళ్ళీ చెప్పడానికే ఆంటీకి చెప్పడానికి ఆంటీ గురించే ఇట్లా మాట్లాడతా ఉంది ఆ అట్లా ఎస్తది ఇట్లా ఎస్తది వాళ్ళకి అసలు పేమెంట్ అంతా తక్కువ ఇయడం కరెక్ట్ గాద్ అదో దినను అంటుంది మళ్ళీ ఇప్పుడు నేన్ ఏదే ఏదైనా అంటే, ఈమె ఇట్లా అన్నదని చెప్పి పోయి చెప్పడానికి కదా అడ్వాంటేజ్. ఇస్తాను.
నేను జెప్పను.
అయితే నేనన్నా ఏమోలే మనకు తెల్వదు కదా అని నేనన్నా.
మ్ హూ ఖాళీగా ఉన్నా.
అ
అసలు మాములు కాదేఇక అ మహిచి ఉ
అర్ధంగాలలే
వాళ్ళు రప్పించే వరకు జాగర్తగా ఉండాల.
అందుకనే నేను ఎక్కువ తక్కువ ఆడికిపోయినా గాని అమెతో ఉండట్లే. ఆమా అక్కడి పోయినా నన్ను అంటే ఏదైనా అంటే, ఆమె ఎవ్వరితోనైనా ఫ్రెండ్లీగా ఉంటాది. సరే జోక్లు ఎస్తాది. ఎవరు జోక్లు చుసిన ఆమె ఏమనరు. నేను ఏమైనా ఆమె మీద నన్న అంటే జోక్ లేసినా ననుకో నువ్వు కావాలనే నన్ను టార్గెట్ చేసి అంటన్నావు కదా అంటది. నేను ఎందుకంట నువ్ అందరి నా నేనన్నా. అందరూ నువ్వు అందరినింటే ఏం ఫీల్ అంటే అందరంటే అదే వర్డ్ ఏమనలేదు మరి నేనంటే ఎందుకు అట్లా అంటున్నావు సరే అసలు మాట్లాడుడు నా బుద్ధి తక్కువ పోయింది సైలెంట్ గూర్చుండి ఈయట్లనించి చూడండి మాట్లాడితే అడగండి నన్ను అంది.
మళ్ళీ ఆమెనే వచ్చి ఇది చెప్పు అది దెప్పు నాకు ఇది తెలవదు అంటే తెలవనప్పుడు నేర్చుకో పో చూసి నేర్చుకో అని అన్నాడు నేను చెప్ప అని అన్నా
సరె పో అంత ముందకేం ఎస్ గా అమ్మాయి
అ
అంతకుముందు ఎక్కడై నా చేసిందా
చేయలే ఆమేక్ అ అమ్మాయికి అసలు మెయిల్ ఎట్టా ఎట్లా పంపియాలో కూడా తెల్వదు డబల్ టాప్ చెత్తే లింక్ ఓపన్ అవుతుంది అని కూడా తెల్వద్ ఏం చే. యుద్ధంమరి తర్వాత అయితే కనీసం అట్లా తెలివనప్పుడు కాంట్రా ఇట్లా కాన్సన్ట్రేట్ చేసి ఇనాలి కదా. ఆ వీడియో కనీసం ఇప్పడు వరకు ఆ వీడియో ఓపెన్ చేయలేదు. త్రీ అవర్స్ ఉన్నాయి. ఒకటి వన్ అండ్ హఫ్ ఒకటి వన్ అండ్ హాఫ్ నుంది ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు.
మేము స్టార్టింగ్లో ఎలా నేర్చుకున్నామో తెలుసా?
మ్
నిద్రలు పోకుండా తమకు లాగౌట్ అయిపోయి కూడా కాల్స్ కనెక్ట్ అయ్యి నీకేమ్ అర్ధమైంది చెప్పు నాకేమ్ అర్ధమైంది చెప్తా లా నేర్చుకొని ఉండలేవు.
నేను అంటే వేర్ ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయి ఉండే ఆ అబ్బాయిని మొన్న అంటే మేము వేరేది ఏదేదో వీడియో హాస్పి సంథింగ్ బిల్డింగ్ ది చూత్తూఉంటే ఆ అబ్బాయిది అయిపోయిందని చెప్పి. వీడియో చేసిండు ఆ అబ్బాయి అన్నాడు అది ఈజీ గ ఉంది. ఫస్ట్ వీడియో ఏముందో సెకండ్ వీడియో కూడా అదే ఉంది. నేను ఈజీగా రాసిపెట్టినా అని చెప్పి మాకు ఒకటి చెప్పిండు. చెప్పిన తర్వాత చూస్తే ఈజీ డెడ్ ఈజీ ఉంది. మళ్ళీ నేను ఎందుకైన మంచిది చిన్న చిన్న టిప్స్ మిస్ అయితానేమో అని చెప్పి
సరే నేన్ మళ్ళీ చేస్తా.
ఆ సరే